హెలో
హై అండి
ఏంటండి అప్పుడే వచ్చేసారూ
ఏం లేదండి ఊర్కే చెప్పండి. ఏందండి మీరు ఏమేమో మాట్లాడ్తారు.
అరే తిన్నారా అండి అని అడిగారండి.
అయ్యో మాకు అర్థం కాదండి అట్లాంటి భాషలున్నీ మాడడకండి మీరు తిన్నామండి. మీరు తిన్నారా
ఆ తిన్నామండి‌.
అవునా అండి.
హుమ్ చెప్పండి ఇంకా
ఏముందండి ఇంకా ఏన్లేదు ఏం బెట్టారండి భోజనం మీకు ఈరోజు
మాకు రసం అన్నాం అండి‌.
అవునా అంటే మాకు మాక్ పోప్పన్నాం అండి.
అవునుండి ఇంకేమండీ
ఏంటండీ మీరు అనుకున్నంత పప్పన్నాం కాద్లేండి. అది ఏదో జిడ్డు జిడ్డుగా ఉంటుందండి పొప్పనమ్మ
అవును అబ్బా ఎందుకండి అట్ల చేస్తారు
అసలు బాగోదండి నాకు ముందే హ్మ్ పికెలేస్కుని తిన్దమంటే మండుతుందండి నోరు ఏమండి చేసేది
ఏం పెరుగు తాగండి మంచిగా తినండి హి హి
హ హ్మ్
రివర్స్ చెప్పాను కదా అండి
ఉహుహ్మ్
ఈ మజ్జిగ తాగండి పెరుగు తినండి
హి హి హి
ఉ హ్మ్ హ్మ్
ఇంకేంటండి మిరింటికి పోరా
లేదండి అల్వాట్లేదండి
ఇంకెప్పుడేల్ళ్తారు
ఏమోండి లాస్ట్లో ఇంకా ఒకవేళ ఇంక పోయ్యకెలేదండి ఇంటికి పోవాలని చాలా ఆశగా ఉంది
పోందండి మరి ఏం చేస్తారు ఇక్కడుండి
ఏమో అండి మళ్ళీ రెంట్ కట్టేసాం కదా వేస్ట్ అయిపోతుంది
ఓ లాస్ట్ ఒకటి వన్ వీక్ పోయిరండి
ఆ అదే చెయాలండి ఇంకా
లాస్ట్లో పోయిరాండి నేను అదే చేస్తానండి ఒక నాలుగు రోజుల్లేస్సి వస్తాను అంతే
హ్మ్ అవునా అండి కాదండి
చోప్పండి
మీకు మీరు
ఆ
పది కోట్ల లాటరీ వస్తే మొదట ఏం పని చేస్తారండి
ఈ ఇల్లు కొనుక్కుంటానండి
ఇంకా అండి పది కోట్లల్కు అదే వస్తుందంటావా
అవునండి ఇప్పట్లో అదేనండి పది కోట్లలకు వచ్చేది ఇంకా అంతేనండి లేకపోతే ఒక ఏ ఫిఫ్టీచ్చి ఫైవ్ క్రోర్స్ది ఆ ఇల్లు కొనుక్కని ఇంకో ఫైవ్ క్రౌస్ అంత అప్పులు లేవు మాకు కానీ ఉన్న అప్పులన్నీ తీర్చేస్తామండి కాారు కొనుకుంటాం
ఆ
అవన్నీ చేస్తాండి మీరేం చేస్తారండి
మేమేం చేస్తామండి మా నాన్నగారికి ఇస్తామండి
అలా భలే చెప్పారండి
అంతే అండి వన్ క్రోర్ నా దగ్గర పెట్టుకొని మిగతా అంత మా నాన్నకి ఇచ్చేస్తా అండి వీలైతే నాకు బైక్ కొనుక్కోవాలని చాలా ఆశ అండి అది కొనుక్కుంటాను ఇంకా షాపింగ్ చేస్తాను
అవునా అండి
అవునండి
కరూ కొనుక్కోండి
అవునండి అది కూడా ఇంట్లో ఎలాగో మా కార్ లేదు మా బాబాయ్ వాళ్ళకు
కి
ఆ అయితుందండి చాలా మంది అంటే ఇన్స్పిరేషన్ గా ఒక అమ్మాయి ఇన్స్టాలో చూస్ త అండి ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యాండి
రైస్
నాకు చాలా ఇష్టం అండి బైక్ లో తిరిగి అలా షర్ట్ ప్యాంట్ వేసుకొని అబ్బాయిలగా తిరగాల నేను
ఆ అబ్బాయి గా పుట్టి ఉండాల్సిందండి మీరు
నిజంగా అండి నాకు ఒక్కొసారి అదే అనిపిస్తది
ఉహు
ఒక అమ్మాయి చేస్టలు కూడా లేవండి నా దగ్గర అసలు
ఆ అండి నాకు కూడా అప్పుడప్పుడు అబ్బాయిలా ఉంటే బాగుంటది అనిపిస్తది కానీ అబ్బాయిల ఉంటే అంత ఏం డ్రెస్సింగ్ అంత ఏం ఉండదు అదే అమ్మాయిలా ఉంటే అన్ని డ్రస్సులు బాగా వేసుకొని బా రెడీ అవ్వచ్చని అప్పుడు
ఎందుకండీ ఆ అబ్బాయి లాగా అంటే డ్రెస్సింగ్ కాకపోయినా ఆ అబ్బాయి లాగా ఉంటే అమ్మ ఎంత బాగా తిరగచ్చు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అసలు
అది నిజమండి అది కూడా నిజమేనండి
నేనైతే ఇంకా ఎన్ని ట్రిప్పులు వేసేదాన్నో ఒకవేళ అబ్బాయి లాగా ఉన్నింటే
మ్మ్ అవునండి నేను అంతేనండి ఇగ అన్ని ఈడున్నప్ ప్లేసులన్నీ తిరిగేసి వచ్చేదాని అండి ఒక ట్రిప్ పన్నా వెయ్యండి బీటెక్ అయిపోయినా కనో అయిపోయినా లోపే
అయిపోయినంక చూద్దాంలేండి జాబ్ వస్తే
వద్దండి నెక్స్ట్ జనవరి లో అలా వెయ్యండి అండి
ఆ వేద్దాంలేండి మీరు అందరూ వస్తే ఇంకా నాది ఏముందండి
నా నేనేం వస్తానండి వీళ్ళు రారండి ఏందండి వీళ్ళు ఇలా చేస్తారు
అవునండి ఒకరికేమో బాయ్ ఫ్రెండ్ ఇంకొకరు ఏమో ఇంట్లో వాళ్ళు వద్దుంటారు అది ఇది అని
లేదండి ఇంకొరికి రావాలని ఉంటే వస్తారండి వాళ్ళ ఎందుకో అండి అలా చేస్తారో మొండిగా నాకు కోపం వస్తుందండి అప్ అప్పుడప్పుడు మొండి చేష్టలు చేస్తారు వాళ్ళు
అవునండి ఏంటోండి వీళ్ళు ఇలా తయారయారు
ఏంటో నండి కో ఆపరేషన్ ఎ లేదు
అవునండి ఇంకేంటండి
ఇంకేంట ఏం లేదండి డబ్బులు వస్తే నేను అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్
అబ్బ అవునండి అది ఎప్పుడోస్తాయేమో చాలా వెయిట్ చేస్తున్నా అండి చాలా రోజుల నుంచి నేను
నేను కూడా అండి
మ్మ్
చూద్దామండి ఈరోజు రేపు వరకు నాకు చేతనైనంత చేస్తానండి నేను
అవునండి చేయండి మంచిగా
మ్మ్ ఓపికి రాట్లేదండి
అవునండి అసలు ఇంట్రెస్టే పోతుంది అసలు
తలనొప్పి వస్తుందండి చేస్తుంటే నాకు వాయిసులు విని విని
మనకి అది వచ్చినా అది వస్తే కనుక కొంచెం ఇంకా హ్యాప్ నొప్పిగా ఉంది ఇంకా ఎక్కువ చేద్దాము అంటే ఆ అవునండి అది లేక ఉమ్ ఏమో నిన్న అది ఏదో ఇష్యూ వచ్చింది గదా అండి అందుకే కొంచెం లేట్ అవుతుంది అన్నారండి
ఏం ఇష్యూ అండి సర్వరా
ఆ నిన్న ఇష్యూ వచ్చింది కదా అండి అందుకే మండే లోపు చెప్తా అన్నారండి
అవునా అండి అది వస్తే కొం చెం మోటివేషన్ ఉంటాదండి వీళ్ళకి అర్థం గాట్లే అని మన బాధ
అవునండి ఏం చేయమంటారండి ఇంకా తప్పదు
తలనొప్పి వస్తుందండి నాకు విని విని చేస్తుంటే
అవునండి నాకు ఇంకా బడ్స్ ఇయర్ బడ్స్ పెట్టుకోవడమే మానేసా అండి ఇంకా ఒక రూమ్ లోకి పోయి దాంట్లో చేస్తున్న అండి
అవునా నేను అలానే చేస్తున్నా అండి కానీ కొన్ని కొన్ని మాటలు వినిపియ అంటే మళ్ళీ అవి మిస్ అయిపోతాయి కరెక్ట్ రాంగ్ అయిపోతుందని యూజ్ చేస్తావుండే అప్పుడప్పుడు
అవునండి
కొంతమంది అయితే ఏమో అన్నం తినలేదేమో సంవ త్సరం నుంచి అన్నట్టు మెల్లిగా మాట్లాడతారండి దాంట్లో
అవునండి ఎంత చిన్నగా మాట్లాడుతుర్ అసలు వినపడదండి ఎంత చిన్నగా మాట్లాడుత్
ఆయన గారు ఎంత సీరియస్ అయ్యారండి వినిపించట్లేదు ఇది ఏం చేయాలి ఇక్కడ అంటే చేస్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి అన్నారు ఏంటండి అలా అంతా చెప్తే ఫీల్ అవుతారు కదండి
అవునండి నిజంగా నేను గూడా విన్నాను ఒకసారి అ ట్లా ఉహ్ ఉహు
టారు
ఆ కొంతమంది అయితే అట్లనే అండి మాట్లాడుతున్నారు పాపం అండి ఆమె ఎవరో
ఉహు ఉహు హు హు
ఉమ్ కాదండి
ఉమ్
మీరు ఒక ఫో మొబైల్ లేకుండా ఒక వారమైనా ఉంటారా అండి
ఆ ఉంటానండి నాకేం లేదు ఉంటాను
అవునా అండి ఒక్కదానివి ఎలా ఉంటావు అండి మొబైల్ లేకుండా
మొబైల్ లేకుండా వేరే ఏమున్నా ఉంటా ల్యాప్టాప్ మొబైల్ రెండు లేక్ పోయినా ఉంటా కానీ ఫ్రెండ్స్ ఉండాలండి
ఆవ్ అవునండి అవి లేకుంటే ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ లేకుంటే అది ఉండాలి ఉమ్ మా ఫ్రెండ్స్ ఉంటే ఎంతసేపైనా ఉండొచ్చడి మొబైల్ అవసరం లేదు ఆల్మోస్ట్
ఇంకా చిన్న పిల్లలు మా ఇంట్లో బుస్రా అనే ఆమె ఉంది గదా చిన్న పాప ఆముంటే ఇంకా నాకు ఫోన్ అక్కర్లేదండి ఆమెతో ఆడు కుంటూ పాడుకుంటూ ఉంటానండి
అయినా పిల్లల్లుంటే చాలా బాగుంటుందండి బాగా ఎంజాయ్ చేయొచ్చు అవునండి
వాళ్ళు ముద్దు ముద్దుగా మాటలన్ని మాట్లాడుత్ టే భలే ఉంటదండీ
అ అవునండి చిన్నపిల్లోల్లు బాగా
ఉ క్యూట్ క్యూట్ గా మాటలు మాట్లాడుతే ఎంత బాగుంటుందండి
అవునండి
మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నువ్ కూడా అంత చిన్నగా అయిపో మళ్ళీ నాకు చిన్నపిల్లలు కావాలి అని
అవునండి అయితే మీరు పెళ్లి చేసుకోండి జల్ది లేకుంటే
లేదండి మా అమ్మగారు పొద్దున్నేనే ఈ రోజ్ చెప్పారు ఇంకో ఎయిట్ ఇయర్స్ వరకు పెళ్లి చేయారంట నాకు
అవునా అండి మరి చిన్నపిల్లలు కావాలే కదా కావాలి అన్నారు కదండి
అన్నారండి ఉన్నారు కదా మా మామగారి కూతురు ఆమె చిన్న పాప ఆమెతో ఆడుక్ కుంటరండి
అన్నక్ పెళ్లి చేసేయండి లేకుంటే
మా అన్నకా అండి
ఆ చేసేయండి ఇద్దరు పిల్లోల్లు పుడతారు అది కూడా కరెక్టే అండి
జాబ్ లేకపోతే ఎవరిస్తారు అండి ఇప్పట్లో
ఇప్పట్లో ఎవరు ఇవ్వట్లేదండి అట్లా ఎందుకో ఏమో
అందరూ అండి మరి ఎలా చూసుకుంటారు అందుకే ఇయ
అయినా ఈ కాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా లేండి లేకుంటే ఏం చేయట్లేదు
అవునండి డబ్బులే అంతా అండి పొద్దున్న ఇంకా బట్టలు ఉతకలి ఈ స్నానం చేయాలి అని ఏమేమో అనుకున్నానండి ఒక ఒక పని చేయలేదండి బెడ్ పైన దొర్లి దొర్లి పెడుతున్నానండి సెవెన్ థర్టీకే లేసానండి పొద్దున్నే
మీరు సూపర్ అండి
కానీ ఏం చేయలేదండి
ఇ
ఏంటడి జీవితం ఇలా అయిపోతుంది ఛా
అంతే అండి ఇంకా
ఏంటండి అసలు మరి ఇంత ఘోరమా
ఏమైనా మనం చేయాల అనుకున్నాన్ని స్కూల్లోనే అన్ని బాగా చదువుకునేది అంతా ఇంకా పొయ్యే కొద్ద్దీ ఇంకా తక్కువ చదువుకుంటాం తక్కువ చేస్తాం పనులు
అదే తక్కువే అవుతుంది కానీ ఎక్కువ అవ్వట్లేదండి ఏది
బద్ధకం ఎక్కువ అవుతుంది ఇంకా ఫోన్లు ఉంటాయి కాబట్టి మనకు అన్ని బధకాలే అండి ఇంకా
ఛా ఇంత బద్ధకం ఉంటే వేస్ట్ అండి అసలు జీవితం ఇంత బద్దకం అస్సలు ఉండకూడదు మనుషులు అన్నాక మరి ఇంత అస్సలు ఉండకూడదండి సరేనండి ఏంటండి మీరు ఉమ్ హ్మ్ బాయండి
ధన్యవాదాలండి నాతో మాట్లాడినందుకు
థాంక్యూ ఆ అది మా బాధ్యత అండి
థ్యాక్ యూ సో మచ్ అండి
సరే అండి బాయ్
హ్మ్ బాయ్